ఆ హలో ఇమ్లా కాలిగున్నా నువ్వు
నేనా మోటు పత్లు చూస్తాన్న
ఇంకా చూసనవ నువ్వు అవి ఊమ్
ఊమ్ ఆ బాగా తినేసి
ఏం తిన్నావ్
పొంగల్ తిన్నా
ఉమ్ హు
ఉమ్ నువ్ ఏం తిన్నావ్
నేన పొంగలే తిన్నా మా పీజీలో కూడా ఈరోజు పొంగలే పెట్టినారు
అవునా
యా మళ్ళీ ఊర్లో ఉంటావు గదా ఆవుకు మేతలేయల ఊరిపోలదా మీ ఊర్కి
మా ఊరికా మొన్నే పోయేసోస్తి ఉగాదికి మళ్ళీ ఇంకా ఇంక ఏదో ఫెస్టివల్ అని ఫెస్టివల్ కాదు మా కాలేజీ లో ఫంక్షన్ ఉంది
ఏం ఫంక్షను
అంటే ఆ మామూలు అశ్వ్ అని చేస్తారనమాట
ఓకే ఫెస్టా దాన్ని ఫంక్షన్ అంటారా
అవును ఊమ్
ఇంకేమి
ఇంక అందుకనేసి ఫెస్ట్కీ అన్ని జ్యువెలరీస్ డ్రెస్సెస్ నిన్న మేము ఒక ఊరికి పోయి అక్కడంతా స్టైల్ యూనియన్ అన్ని కొత్తగా పెట్టారు కదా అవన్నీ ట్రైల్ చేసి ఇంగా మా ఫ్రెండ్ రెండు కొనింది ఇంగా నేను ఏం కొనలే
ఆ
ఉమ్
అయినా నువ్వు అందంగా ఉంటావు లే ఏ డ్రెస్ ఏసిన
ఆ లేదా
ఏమో
నన్ను చూసినవా నువ్ ఎప్పుడైనా
అంటే నా కళల్లో నువ్వు తిరుగుతా ఉంటావు ఎప్పుడు నీతో కాల్ మాట్లాడిన ప్రతిసారి
ఉవ్వా నువ్ బలే మాట్లాడతావ్ ఉమ్ నేనట్లే మాటల మాయగత్తని
ఆ అందుకే అందరినీ దోచేస్తావా
ఉమ్ అవును సాంగ్ అది ఇష్టమా దోచెయ్ కింది దోచెయ్ అందమైన దోచెయ్ బల్కల్ సార్
ఆ ఓకే కేజీఎఫ్ అది మూవీలో యెస్తారు కదా తమన్నా
కేెజీఎఫ్ లో కాదు వేరేది దోచెయ్ దడా మూవీలోనో దేంట్లోనో కేజీఎఫ్ లో ఎందుకు అట్లా సాంగ్ ఉంటుంది
ఏకేజిఎఫ్ లో ఒకటి సాంగ్ ఉంటుంది చూడు స్టార్టింగ్ లో దోచెయ్ తేనె మనసులు నీకే ఆపాట ఉంది గదా
ఏందే
అయితే నువ్ సినిమానే జు
కాదు నేను పాడింది ఏ సాంగ్ దోచేయ్ దొరికింది దోచేయ్ అందమైనది దోచేయ్
ఓ
అది దడా మూవీలోది
అవునా ఏమో ఆ సినిమా చూలే నేను సరినా
ఉమ్ ఏమోలే అయినా నువ్వు చూసే మూవీస్ అంత చాలా దేవా దేవా దేవా అలా ఉంటాయి గదా దేవుడిని తలుచుకుంటా ఎస్ స్మర స్మర స్మరణలో నే ఉంటారేమో
ఆ అవును
ఉమ్
ఆ ఇంకేమి అవును నువ్వు అంత తెల్లగా ఉంటావు కదా అట్ల ఎట్లా సాధ్యం
అసలు ఏం లేదబ్బా
ఉమ్ణఅంటే అన్నార అన్నమాట తమన్నా అంటే మన కాలేజ్ లో నువ్వే అనేసి
ఓ హీరో ఆ చెప్పిన వాళ్ళు తిక్కలోళ్ళు
లేదు నువ్వు నిజంగానే అందంగా ఉంటావు అన్నారు
కానీ మీ అంత కాదు
నా అంత కాదు అంటే లైక్ నాకంటే కొద్దిగా తక్కువే అని అన్నారు
అవును నువ్ నువ్ కాలేజ్కి మోడలంట గదా
అవును అంటే ఇప్పుడు మాకు అశ్వన్ ఒక ఫెస్ట్ ఉంది సో దాంట్లో ఫ్యాషన్ ఇష్ట ఒక ఈవెంట్ ఉంటది సో దాంట్లో నేను చేస్ అ లైక్ ర్యాంప్ రాంప్వాక్ చేస్తానా అందుకే దాకా యా రాంప్వాక్ ఇప్పుడు పిల్లి నడుస్తది చూడు అంటే ర్యాంప్ మీద చేస్తాం కదా అందుకుది ర్యాంప్ మ ఎందుకు స్వామి అంటారు మీరు తిరుపత స్వామి స్వామి అంటేలైక్ పుష్ప మూవీలో చూసా అన్నమాట
ఓ ఓకే ఓకే అట్లనా ఆమె మమ్మల్ని కాపీ కొట్టింది
అంటే మీరు స్వామి అని అంటారా అను
అంటే మామూలు అప్పుడు ఆ మాలేస్తఅంటారు కదా సంవత్సరానికి అట్లా
అది కాదు అంటే లైక్ తిరుమల అటు సైడ్ అందరు ఆ హస్బెండ్ ని స్వామి అంటారు అంట కదా ఆ స్వామి అండి నేను మాట్లాడి ఆ
అంటె మేము మామూలుగా ఏమి అట్లా అంటే బాగుండదు కాబట్టి సామి అంటాం
కదా దేవుడితో త
ఆ అదే అట్లే అంటారు కాకపోతే ఇప్పుడున్న జనరేషన్ ఉంటాయి మళ
మీరేమ మీరు అట్లే పిలుస్తారా స్వామి అని ఎం అన
స్వామినా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బట్టి పిలుస్తా
ఎట్లా పేల్చూడం ఇష్టము
ఎట్లా పీల్చడం ఆ అంటే ఆ బావా అని పీల్చడం ఇష్టం
అంటే మీకు బావా వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చు
వద్దు వాళ్లకి కొద్దిగా వయసు ఎక్కువ
అంటే ఏజిస్ ఏజ్స్ జస్ట్ నంబరు కదా
అట్లా కాదు ఏజ్ ఇస్ ఏ జస్ట్ నెంబర్ కాకపోతే ఆ మనకి కొత్తగానే ఉండాల సెకండ్ వాళ్ళొదు
అంటే నువ్వు అంతందంగా ఉంటావునా
అట్లేం లేదు అంటే మా బావ వాళ్ళు పెద్దిగా ఎక్కువ ఏజ్ అయిపోయింది ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయిన ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నారు అలాంటి వాళ్ళని చే
పెళ్లి చేసుకొని పిల్లల్ని చూసుకోవచ్చు కదా
అమ్మో అప్పుడు మా ఇంట్లో తంతరు అన్నమాట నన్ని
అయినా అప్పుడే పెళ్లి ఏజ్కి వచ్చేసినావు నువ్వు కదా
నను అంతా పెళ్లిద
అది పిలల
చె అట్లే ఎమ్ లేదక్కా
ఆ లేద్ మ్య అమస్ స్వీట్ సిక్స్ స్టిన్ కానీ
ఏంది నువ్ సిక్స్ టీనా మరి సిక్స్ టీన్ కే ఇన్ని విశ్ ఎమ్ తెల్ స్ అయితే నువ్ ఇంకా కొద్దిగా పెద్దగా అయితే ప్రపంచాన్ని ఏలేస్తావేమో
నేను ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటాన
మహేష్ బాబా ఉమ్ మహేష్ బాబు భలే మాట్లాడ్ తుంటాడు కదా ఆ
ఇంకేమి ఫేస్ ప్యాక్ వేసుకోలేదా ఇంకా
ఫేస్పాక్ ఆ అది మా ఫ్రెండ్ వేస్తుంది ఇంకా వే
ఏమేమి వేస్తారు మీరు ఫేస్ ప్యాక్ లోకి
ఆ శెనగపిండి నిమ్మకాయి శెన్ గ్ పిండి నిమ్మకయి ఆ సోడా
సూడాపుడా
సోడా బూడి ఇస్ సాది ఇట్లా బుష్ అని సౌండ్ వస్తుంది కదా అందు కనేసి
ఉం అది అన్ మాట నీ సీక్రెట్ నే సట్లయితే
ఆ ఊయన్ ఇంకా అలాగే దాంతో పాటు బ్రూ పొడి వేయండి మంచి ఆ
యూస్ చేస్తున్నారా ఎప్పుడైనా మీరు నిమ్మకాయలోకి బ్రూ పొడి వేసుకొని ముక్కు మీద రుద్దుకోండి మొత్తం ముక్కుల్ లో ఎళ్ళిపోతుంది
ముక్కు లో
అంటే పైన ఆ వైట్ హెడ్స్ డార్క్ ఆ వస్తాయి కదా అక్కడ అన్న కూర్చుంటాయి అప్పుడు ఇంకా ముక్కు మొత్తం బ్లాక్ అయిపోతుంది
అవునా ఉమ్ వేసుకుంటానులే ఉహుమ్ నువ్వు ఏం చేస్తన్నావు ఇప్పుడు
ఎమ్ లే కాలి గున్న
కాలేజ్ లో ఉన్నావా
కాలేజ్ లో లేను
మని
రూమ్ లో ఉన్నా ఈవినింగ్ ఎళ్ళాల కాలేజ్
ఓ మీర్ రూమ్ లో నివశిస్తారా
ఆ రూమ్ లో మీరెక్కడ రోడ్ల మీద నివసిస్తారా
మేము ఎల్ల డేగిరమ్ ఆ రూమ్ అన్ మాట మాది కుడ
అవునా
ఉహుమ్
ఫుడ్ ఎట్లా ఉంటుంది మీ పీజీలో
మా పిజిలో నా అసలు ఏమంతా బాఉండద్ ఫస్ట్ లో బాటంటా మళ్ళీ ఆ తర్వాత బళ్ళే వాయి పయి ప
ఉమ్మ్ అంతే లేండి కొద్ది రోజులు బాఉంటుంది అంతే
ఆ ఎంతైనా కొద్ది రోజులే
ఓయ్ ముక్కు పూడుకు ఎందుకె పూజినావు
ముక్కు పుడకనా
అంటే నా ఫ్రెండు ఫేస్ ప్యాక్ పూసింది ముక్కు పుడకి కూడా పోసేసిందండి
ఇం కిందే ఇంకా ఎక్కువ నల్లగా ఉంటుంది కాబట్టి అందుకు పుసిందిలే
హమ్
హ్మ్ ఉందండి
మాముూలు
స్టోన్ అండి రింగ్ కొనే అంత రిచ్చుగా లేమండి
రింగు కూడా అంతే తక్కు రేటే ఏ కదా
కొని అండి ఈసర్ వస్త
ఆ కొనిస్తాను ఉమ్ నాకు కూడా రింగ్ అంటే ఇష్టం కాకపోతే అది నాకు సేట్టు కాదనమాట
హమ్
అధి ఇంకా చిన్న చుక్కాలాగా అట్లా ఉండేది పెట్టుకంటే బాగుంటుందని
ఆ
హ్మ్ ఇంకేం మరి ఫేష్ ప్యాక్ అయిపోయిందా
హ్మ్ అయిపోయిందండి శనగపిండి విత్ ముల్తానీ మట్టి వేసిన్నారు
ముల్తాన్ మట్టి అంటే ఏంది మట్టా అది
ఉ ముల్తాన్ ఇల ధోరకె మ ట్ంటండి అక్కడ ఉండే మట్టి ఫేమస్ అంటా
అవునా
మట్టె అండి నార్మల్ మట్టె హ ఇసుకండి
సరే ఆ బాయ్ బాయ్